హలో హలో
హలో వినిపిస్తుందా
వినిపిస్తుంది మీకి
ఆ ఆ
హెల్త్ ఏం చేస్తున్నారు బాగున్నారా హలో
ఆ వినిపిస్తుందా చెప్పండి మీరు బాగున్నారా
ఆ బావున్న తిన్నారా
తిన్నారా
ఆ తిన్న ఏం తిన్నారు
ఏం తిన్నారు
నేన్ లెమన్ రైస్ తిన్న అవునా ఇంకేంటి ఏం చేస్తున్నారు
అవును మీరె చేస్తారా వంట
అవును మేము చే నేను చేస్తాం మా అత్త కూడా చేస్తా ఉంటుంది ఇద్దరం చేస్తువుంటాం
మీరు హెల్ప్ చేస్తారా
మా అత్త చేస్తే నేను హెల్ప్ చేస్తా ఇంకా ఆమె అసలికి చేయకుండా పక్క పక్కనన్నప్పుడు నేనే చేస్తా మొత్తం
ఇప్పుడు మీ అత్తరూ హెల్ప్ చేస్తారా నీకు
నేను చేసినప్పుడు యాడ హెల్ప్ చేయ్యరు సైలెంట్గా పక్కన ఉంటారు
మీరు ఎలా చేస్తున్నారో చూస్తారా
అంతే అంతా మొత్తం చేసినాక టేస్ట్ మాత్రమే చెప్తారు వాళ్ళు మీకు వంటలు వచ్చా ఏమైనా చేయడం
ఏం నాకేం రాద్ నేను తింటా
మీ మమ్మీ చేస్తే తిని
తప్తయింద బాగుందో లేదో చె ప్తా తిని బాగుందో లేదో
అంతేనా
ఆ అంతే
ఆ పిపిటి ప్రిపేర్ చేసుకున్నావా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్డి నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మన ఓకే
ఆ అవును ఉన్నాయి లేదు చెయ్యలే చెయ్యల్ల రేపు హాలిడే ఉంది కదా సో మన్నాడు
హాలిడేనా
ఆ ఫెస్టివల్ కదా రేపు హాలిడే ఇచ్చారు ఆ అందుకే హాలిడే ఇచ్చారు రేపు చేసుకొని మన్నాడు సబ్మిట్ చేస్తాడు మీది మీది అయిపోయింద
ఇందాకే కంప్లీట్ చేసినా ఇంతవరకు దాన్నే చేసుకుంటా ఉంటి
అదే చేస్తాంటివ
చేసా ఏదో దాన్ని కొంచెం ఓపికతో చెయ్యాళ్ళ లేదు లేదు చాట్ జీపిటి లో సెర్చ్ చేసుకొని డేటాని చేసిన పిపిటి మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి చేసిన్నింది తను పెట్టినింది అడిగింది ఏంటే దాన్ని చూస్తూ దాన్ని ఫాలో అవుతూ నేను కూడా చేసినా
నాకి పెట్టింటే కదా నేను చూసి ఫాలో చేసి చేస్తా
అవునా ఓకే పెడతాం ఇంకేంటి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారా ఎగ్జామ్స్ కి
లేదు చేసుకోవాలండి లాస్ట్ ఇయర్ క్వషన్ పేపర్స్ తీసుకుని చదువుకోవాలి ఇంకా వైవా కి ప్రిపేర్ అవ్వాలి సొంతంగా
ఉమ్ ఉమ్ ఈరోజు గ్రూప్ లో పెట్టారు కదా హెచ్ఓడి క్వషన్స్ ఎలా ఉంటాయని చెప్పి దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వాలి ఇంకా
అదే అదే కారు పెట్టారు సేమ్ ఇంగ ప్రిపేర్ అయ్యలో ఇంకా ఎక్స్ట్రాగా అయి ఏమో అడుగుతారేమో అని అవని పేరు
ఎక్స్ట్రాగాంటూ ఏం అడగరు కానీ ఇంకా ఎక్స్ట్రా కంటే ఇంకేం అడగరా అవే ఎక్కువ ఉన్నాయి వైవా అంటే ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారా ఏమైనా
అన్ని ఆడగారు
సేమ్ ఇంకా అవే ఈరోజు ఏ క్వశచన్స్ అయితే పెట్టారు గ్రూప్ లో ఆ క్వశ్చన్ లో ఉన్న హెడ్డింగ్స్ పిపిటి రెడీ చేసాం ఇప్పుడు జస్ట్ పీపీటీ నీ అలా ఒకసారి చూసుకున్నా అవే చెప్పేయచ్చు
ఎప్పుడుే మా మాకు నాకు తెలిసిన సీనియర్స్ ఉన్నారు సో వాళ్ళు మన కాలేజ అది వినేది వాళ్ళని ఒకసారి కనుక్కొని ఎలా చేశాడో అడగాలి
అవును ఆ ఎలా ఆ వైవాక్ మనం వెళ్ళినప్పుడు వాళ్ళ క్వ్చన్స్ ఎక్కువగానే అడుగుతారా లేదా ఎట్లా అడుగుతారో కూడా తెలుసుకోవాలి ఒకసారి మన సీనియర్స్ ని
ఆ అడేగాలి ఏం అడుగుతారు వాళ్ళు సీరియస్గా ఉంటారా చెప్పంట ఆన్సర్ ఇవ్వకుంటే ఏమంటారు
హమ్
వెళ్ళాలి అన్నీ అడగాలి
హమ్ ఎగ్జామ్స్ కూడా నోట్స్ ఇంకా ప్రిపేర్ చేసుకోలేదు చేసుకోవాలి అసలు ఫ్రీ టైమే దొరకలేదు సండే తప్ప
నేను కూడా అదే ప్రిపేర్ చేస్త కోవాలి ప్రిపేర్ అవ్వాలి ఎగ్జమ్స్కి సెమస్టర్కి సబ్జెక్ట్లు ఈ సారి కొంచెం కష్టంగా
కొండి ఎందుకంటే సబ్మిట్ చెయ్యమంటనరు కదా పీపీటి కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ నోట్స్ రాసుకోవచ్చు
అవును పీపీనటీ బట్టి నోట్స్ రాసుకుంటే మనకి ఈజీగా
హమ్ ఫస్ట్ పిపిటి రెడీ చేసేస్తే సబ్మిట్ చేసేస్తే ఇంకా అది ఒక టెన్షన్ ఉండదు తర్వాత నోట్స్ ప్రిపేర్ చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు ఎగ్జామ్స్ కి
ఆ అవునవును నేను అలాగే చెయ్యాలి అలా చేస్తే అంటే కొంచం ఈజీ అవుతుంది ఎగ్జామ్స్కి ప్రాజెక్ట్ కూడా
ఉహూ ఉమ్ ఈ సార్ ఎలా ఉంటాయో తెలీదు ఎగ్జామ్ ఎందుకంటే రెండే ఉన్నాయి కదా
ఆ అవును కాని ప్రాజెక్ట్ కూడా ఫస్ట్ టైమే కాబట్టి కొంచెం భయం వేస్తుంది
కొంచెం టెన్షన్ టెన్షన్ గానే ఉంది
మీ ఫ్రెండ్ పీపిటీ చేసిందిగా సో తను ఎలా చేసి చాట్ జీపిటి యూజ్ చేసేది
ఆ తను ఫస్ట్ పీపీటి అది ఉంటది కదా యాప్ అ యాప్ ఇన్స్టాల్ చేసు కొనింది తర్వాత ఇంకా అందులో మనకి నచ్చిన టెంప్లెట్స్ ఉంటాయి కదా టెంప్లెట్స్ ఒక నచ్చింది ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇంకా హెడ్డింగ్స్ ఆల్రెడీ మనం మొన్న కాలేజ్కి వెళ్ళినప్పుడు చెప్పారు కదా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని హా ఏంటి హెడ్డింగ్స్ ని బట్టి ఇంట్రడక్షన్ మనది ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాని టాపిక్ చార్ట్ జిపిటీ లో సెర్చ్ చేసుకొని ఇంకా మెయిన్ మెయిన్ పాయింట్స్ ఇంట్రొడక్షన్ ఒక త్రీ పాయింట్స్ అట్లా హెడ్డింగ్స్ బట్టి ఒక్కొక్క హెడ్డింగ్ ఒక త్రీ ఫోర్ పాయింట్స్ అలా పెట్టి చేసింది తర్వాత ఇమేజెస్ యాడ్ చేయాలి మన టాపిక్ కి రిలేటెడ్ పీపీటిలో అ ఇమెయిల్ చేస్తూ చార్జిపిడిలోనే తీసుకొని ఆ చేసినం స్టార్టింగ్ లో వెల్కమ్ పేజ్ అంత సేమ్ అలానే చేసిన దాన్ని ఫాలో అయితుని కాకపోతే టెంప్లట్ ఒకటే డిఫరెంట్ ప్రాజెక్ట్ డిఫరెంట్
కొంచెం లేదా ఇద్దరిదీ ఒకేలా ఉంటుందా
హా టెంప్లేట్ ఆ
డిజైన్ డిజైన్ ఏమన్నా మా డిజైన్ మారుస్తే కొంచెం ఇద్దరి డిఫరెంట్ గా అనిపిస్తుంది పిపిటి ఎక్కువ డిజైన్లు ఉంటాయి గదా